అ విన్పిస్సుంద అక్కయ
ఆ ఇప్పుడు ఇన్పిస్తుంది
ఆ చెప్పండి
ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఆ తిన్నా మీరు తిన్నరా
ఊ తిన్నం
హు
టాపిక్క్ టాపిక్ గురించి ఏ టాపిక్ గురించి మాట్లాడతాం
చెప్పండి మీరే
ఇబుడ్ ఫెస్టివల్స్ ఓకే న మీకు
ఆ ఓకే
ఉ మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇస్టం మరి
దసరా
ఎలా సెలబ్రె జేస్
ఊ సెవెన్ డేస్ సెలబ్రేషన్
ఒకే ఎంజాయ్ ఏస్తరా
అవును
ఉ
అవును
చే చేస్తావు బతుకమ్మని
ఆ చేస్తాను.
ఏమ్ విల్లేజా టౌనా మీది.
విలేజ్
ఓకే
మీరు చేస్తరా.
ఆ చేస్తాం చేస్తాం డైలీ టెంపుల్ కేళ్తాం దుర్గామాతా.